ఆ చెప్పే
ఇందాకే చేసిన నువ్వు ఎత్తలే పోయింది కాల్ ఒకటి
పోయిందా
ఆ పోయినట్టే ఏతక్కపోతే ఇగ పోతది ఆది
మళ్ళ చేసుకోవచ్చు కాదే
మళ్ళ చేయద్దు దాని అంటే ఇగ ఒకటి పోయినా నట్టే ఇగ ఇంక ఐదు ఉన్నయి అంతే ఆ
నేను చేసేసరికే ఓపెన్ అయితలేదు తొందరా
అవునా అసలు ఆగి చేయాల్సింది కొద్దిగా
అప్పుడు హాని చేసినా కూడా రాలే ఎందుకో
అదే నువ్వు ఓపెన్ కాకపోతే రాదిగ
ఆ తిన్నవా అచ్చి చ్చింది అచ్చింది ఫైవ్ అయ్యింది వచ్చేసరికి
ఉమ్ మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇందాకే వచ్చిర్రు అచ్చి గంట అయితుంది మమ్మీ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి పొయ్యి వచ్చిళ్ళు
పోయ్ వచ్చిందా ఏం అన్నరటనే
ట్టిందంట ఇంత లేట్గా వత్తారా ఎప్పుడ రమ్మని చెప్పిన ఎప్పుడు వత్తరు ఏమన్నా అయితే ఎట్లా అదిదని తిట్టిండట ఇంత నెగ్లెక్టా తెలు కదా అది కూడా తిట్టిండంట వారానికి రాస్తున్న వారా ఉమ్ వారానికి రాస్తున్న వారం అంటే వారానికి రావాల్సిందే మళ్ళ మీరు ఒక టెస్ట్ ఉందంట బీపీ టెస్ట్ అంటే ఎంత వరకు బ్రీతింగ్ అవుతుంది లేదని చెక్ చేస్తరట టెస్ట్ చేస్తరట ఉమ్ ఉ మండే పోతరు కావచ్చు మండేనో ట్యూస్డేనో మళ్ళ ఇగ బుధవారం అంటే మల్ల అమ్మమ్మ ది ఉంది కదా వారం అంటే ఉమ్ అంత ఇక మంగ్ మంగళవారం తీసుకుపోతా అన్నడు మళ్ళా తీసుకురావా టైంకు తీసుకు రావాలని తెల్వదా అన్నడట ఉమ్ ఉమ్ పొయ్యోచ్చిరు వారానికి టాబ్లెట్స్ ఇచ్చిండు ఉమ్ సుష్మ వాళ్ళు వచ్చిర్రు ఇగ మమ్మీ అటు పోయింది కదా ఇగ సుష్మ వచ్చింది ఉమ్ ఆ ఫోన్ ఎత్తం ఫోన్ మాట్లాడుతాండు అయినే
అవునా అదే అదే ఆ మంచిగున్నదా సుష్మా మాట్లాడుతాండా ఫోను ఫోన్ మాట్లాడతాండా ఆ హ హలో ఏం పేరు
నైనిష్
నైనిష్
అను హలో నైనిష్ అను
నైనిష్ హలో నైనిష్
ఇంటాండే హలో అను అను హలో అను అను హలో
ఆలో
నిద్ర అతుంది కావచ్చునకు పట్టుకొని ఊపుతా అంటే నిద పోతండా
హ
ఆవలంపుులితాన
నిద్ర కాచ్చనివచ్చు
సజ పోయిడు మళ్ళా తను పోయి తినలే ఇప్పుడు మామలు వచ్చి మమ్మీ రాహని మా ఎతను
అవునా
ఆ
ఏమో గురువారం వయ్యాల
ఆ
నను బగి చదా ఆయన
నేను ఒక చాక్లెట్ తింటున్నా చాక్లెట్ తింటున్నా రోజ నైట్ రోటీన్ బర్లేక్క ఉ ఇ అదేదిిన్నా ఇక రాహుల్ అన్నయ ఉప్మా ఇస్తుండే ఇక మమ్మీ ఉప్మా ఉంటే కావచ్చు
ఆ
మీరే తిినరు అన్నం
మధ్యాహ్ం తిన్నవరా
అవునా
చెక్కుడుగా చేేసిన చెక్కుడున్న
ఆ
అదేన్నీ చాల చాల తరేష్ణ ఆనగా ఇప్పుడే అన్నాం తిండి ఇంతముంద తినబెట్టిన ఏ మేము జా వసుకున్నాం ఇక మధ్యాహ్నం తిన్న రెండు గంటలకని
రాల నైడింటా ఉన్నాద
ఆ
ఉమ్మ్ ఉమ్మ్మ్ ఎండ కొడుతున్నా అన్న అక్కడ బాగానే
అమ్మో గరం కొడతన్నీ ఈ మాస గుోరం కొటిందంట నైట్ కొంచం సల్ అ అనిపితా అది తెల్లారంగా సల్ అనిపిించా పంది తొమ్మిది దాట కతమే ఇక వసు గోరంతారు ఆ
ఇంట్లోకి వస్తే చల్ల ఉంది ఇంట్లో ఇంట్లో ఫుల్ చల్ాలా ఉంది ఆ బయట ుల్ల వడి కష్టం అమ్ అమ్మమ్మ పడుకుల మదా ఆ పెం ఆ ఇంట్లో ఉడకపోస్తా ఉంటది బయట అనుకో మంచిం బయట అనుకో మంచి అవన్నీ గద్దు
అదే
నిత్రా అన కుాల ఇష్టం ఇల మద ఊస వెట్టుకొని ఊపుతాన ఊతా నిద్రతా అంటున్నదికు నట్ట నిద్రగుతే ఆ హ ఏ ఫోనీ టీవ ఇతా ఫోనీ
న లోలి వేందిగా
అవునా తె మ ఎప్పు ఎప్పుళ్ ఎమో ఇప్పుడు వచ్చి మూడు నాలగురోజులు ఉందనంగా
లేపా తేవాలె శనివారం పండుగనేే ఇగా రేపు ఇయ్యడు ఎల్లుడి ఎస్తరు గావొచ్చు లేకపోతే ఆదివారం ఎస్తడో
అదివారం ఎత్రం మ్ మళ్ళా ఫోన్ చేసి డ్రస్ తీసుకున్నా లేదా పైసా ఏయాల్నా అని లేదు
ఇంత ఎతేందే పైసలు వేయొ రెండూవేలు ఎస్తే ఏంది అ వాళ్ళు ఎంతనో కొనుకుంటారు గదా ఎస్తే ఏంది నీ అవ్వ ఇయ్యాలనే పెళ్ళా ఐదు వందాలకి కోస్తుందా
ఐదు వందలకి ఎటిదే అ ఆ అదేగదా ఇస్తఏంది పదిహేనువోందలు ఇయ్యాడు ఇయ్యాడు ఆయన
ఉహు
ఆ ఆయన డ్రెస్ తీసుకో ఇస్తా అన్నప్పుడే
ఆ
మరి ఇస్తా తీసుకో డ్రెస్ కొనుకొఅని ఈయొచ్చుగా ముందే వెస్ట్ ఫల్ గా ఉన్న ఇ మూడు రోజులు పనిచేయవు గదా ఇవి ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు ఉ
ఆ కార్య మెసేజ్ వచ్చింది ఇంతక ముందుగానే
మ్
అ తర్వాత డబ్బుల్ పర్తయంట గదా
అవును సుష్మ గూడ చేప్పిన మ్ ఇంకా దానికి లేటుగా చెప్పిన ఇప్పుడు వద్దుతిగా అయిపోయినాక ఫస్ట్ తారికి అయిపోయినాక ఎసుకో అని చెప్పిన మ్ అదే అయిపోయినదే ఓహోషు ఎవరికి సుష్మకా లేదు నేనే డౌన్లోడ్ చేసుకోమని చెప్పినా
అవునా ఏదో ఎప్పడికో పని కోస్తాయి గదా
అదే ఇంటనే ఒట్టినే గదా డబ్బులు వస్తతాయి మంచిగా మ్ ఫోన్ పట్టుకునే గదా ఈ ఫోన్ ఫర్డ్ ఉంటేనా పొట్టు పొట్టు మాట్లాడు తుండే ఇది
అలెవరనో
మ్ యాప్ అన్న ఇన్స్టాల్ చేస్కో కోలేదు ఒకవేళ అయిపోయిన కూడా చే సుకోవచ్చు ఏం కాదు కాల్ లేవు
ఓ అదిప్పుడు మనకు టాస్క్లు ఇచ్చేది మీ అక్క సదు స్గ
అవును
ఏమె ఇప్పుడు నెక్స్ట్ ఎం ఇస్తాడో చుడాలిగా
ఆ
హు హ ద
పోన్ చేసింద్ వాళ్ళనే
ఉహూ ఉహు నిన్నే చేసిందట మమ్మికి నిన్న
అవునా
ఉ ఇంజక్షన్ ఎయించుకుంటా అని తన్నారట గవర్నమెంట్ ది ఏస్తారు కదా ఇంజెక్షన్ ఎవ్రీ మంత్ ఇంజక్షన్ ఎత్తారు కదా వేయించుకోవాలా అని ఫోన్ చేసిందట
అ తనకి అంగన్వాడీలలో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇత్తరు కదా నే
ఆ ఫోర్త్ మంత్ అప్పుడే ఈడికి వచ్చినంక ఇప్పుడు ఎక్కిస్తా ఆల్రెడీ ఫోన్ చేసి మమ్మీ థర్డ్ మంత్ అంటే ఫోర్త్ మంత్ అయినంక అని చెప్పింది ఇప్పుడు ఫోర్త్ మంత్ పడింది కదా ఇగ వచ్చినంకా రాపిస్తాది
ఎగ్స్ వస్తాయి ఎగ్స్ పాలు అవి వస్తాయి
అదే చేస్తాన్న మోన్ననే మాట్లాడినా ఆశా వర్కర్స్ ఉంటారు కదా చేసేటోళ్ళు వాళ్ళ ఒత్తనే మాట్లాడినా మాట్లాడి తే ఫోర్త్ మంత్ అని చెప్పిర్రు ఊ ఆ ఫోర్త్ నుంచి స్టార్ట్ ఫోర్ పడ్డాయి కదా ఆ
మొన్న ట్వంటీకి పడ్డాయ అని
ఆ అవును ఆ
ఆ
ఏ చెత్తాన్నావ్ హనీ ఏ చెత్తంది
పోయిర్రు ఇద్దరు
రూమ్లల్లా అ ఫోన్ చేయాల దానికి పోన్ చెత్తే ఇంకా నాలుగు ఉన్నాయి కొతం చేయ్ ఆ నాలుగున్నాయి దాంతో మాట్లాడతా తర్వాత మళ్ళా ఫోన్ చెత్త మమ్మీ తో మాట్లాడు పది నిమిషాలు మల్లా చే మాట్లాడితే కతం అయిపోతది
ఆ టువల్ వరకు అంటా కదా లాస్ట్ ఇగ
ఆ టువల్ వరకు నేను ఇప్పుడు హనీకి ఫోన్ చెస్తా హనీతో మాట్లాడతా మాట్లాడినంక నీ మళ్ళ ఫోన్ చెత్త తిన తినేసి వచ్చినంక మమ్మీతో మాట్లాడు
ఆ
మళ్ళా హానికి చెత్త
ఆ
తాత ఊ ఇంకొన్ని సెకండ్స్ ఉన్నాయి
టైం ఏ పాటు అయింది అంటన్న
అయిపోయింది టైమ్ ఇంకొక పది నిమిష పది సెకండ్లు
ఆ
పది సెకండ్ లు అయితే అయిపోతాయి కాల్
అయిపో
పనుకున్న ఇగ పడుకున్నాడు మేనేజర్ హుమ్ ఆ వుయారి ఇష్టం బాగా సరేనే పది నిమిషాలు అయిపోయింది
ఆ సరేరా తనకియ్
ఆ చెేత్తా ఆ ఒకే